హలో హలో ఆ ఎలా బా ఉన్నాం మీరెలా ఉన్నారు
ఆ బాగున్నామ్ ఏం చేస్త
ఉమ్ ఏమ్ చేయట్లేదు ఊరికే ఉన్నాం మీరేం చేస్త తున్నారు ఆ మీకు అంత మంచి ఫ్రెండ్స్ దొరికినారు వంట చేసి పెట్టి ఇంకేం ఫుల్ ఆ కొన్నారు వంట చేయ్ అంటే మాకు ఓపిక లేదంటారు ఉమ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట
ఆ
అట్లుంటది పర్లేదు ఉమ్...
ఇంకా వాళ్ళు పాటలు పెట్టుకొని మంచి చిల్ అయితా
అబ్బో ఆయనతో ఇంక బళ వచ్చబో ఏదో ఏడుస్తున్న వాయిస్ కూడా ఇన్నొస్తుంది ఉమ్ ఎవబో అరుస్తున్నారు
అవును
ఈ రోజు మీరు ఫుల్ జోష్ లో ఉన్నారు అప్పుడు బయటకి వెళ్లారన్నారు ఇప్పుడు ఇది వంట చేస్తున్నారు ఉమ్ రెసిపీ మాకే చెప్పొచ్చు కదా మేము వంట చేస్తాము అదెలా అండి మాకు చెప్పొచ్చు కదా మీరొక్కటి తింటే ఎలా చెప్పు మేము తినొద్దు మీ టమో టా ఎగ్ పులుసు
అంటే అది మాకు మాతమే వర్తిస్తది మీకు వర్తియదని అది మా ఫ్రెండ్కే గుర్తింపు పని అలానే పెట్టాలనేది
ఎంత కుళ్లు అంటే వంట వంట కూడా చెప్పట్లేదు అంటే అమ్మాయి పెద్దనాక చెఫ్ కావాలనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నారా దాని కి ఆ ఏమో అండి ఇంకా ఏం చెప్పలేదు మాకి మళ చెప్పు కావడమా బతుకాతారండి తింటే
ఆ అమ్మాయి బాగా చేస్తాదండి
అట్లయితే పర్లేదు నాకైతే డౌట్ అని మీరు ఇంతగా చెప్తు ఇంతగా చేస్తే మాత్రం దానికే డౌట్ వస్తుంది మీర ఎక్కడో ఉన్నారు మేము ఎక్కడో ఉన్నాము ఫోన్ కాల్ లేదు ఏది ఎట్లా పెడతారు చంపండి మీరు మనసు ఉంటే మార్గం ఉంటదని ఫాలో అయి తిన్నారా
ఆ అది కరెక్టే కదండి
ఇంకేంలేండండి అదిమనసు ఉంటే మార్గం ఉన్న ఇంక హ్మ్
మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి మాకి మేము వంటలు చేస్తాం మాది అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఒకటి ఉంది
మీది ఎంత అయింది అమ్మా అంటే రెండు వేలు అయినట్టే కదా మరి అంతా కాదు కానీ మేము ఉమ్ మాకి రూపాయినే లేదుండి ఇంక రెండు వేల వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు
మీ ఇప్పుడు లివర్ లన్నా ఇయొచ్చు కిడ్నీలన్నా అమ్ముకొని డబ్బులు ఇయొచ్చు మేమేం ఇయ్యాలా ఏం అనుకోం మాకు డబ్బులు వస్తే చాలు
మాకు లివర్ర్లు కిడ్నీలు లేవండి మాతో లివర్ లెవ్ కిడ్నీలు కుడా లెవ్ హుం అదేండి చెప్పండి కొంచెం గట్టిగా పాడమనండి నేను వింటాను ఆస్వాదిస్తాను భరత్ ఊ వింటున్నారు కొంచెం గట్టిగా పాడమనండి ఏమండీ పక్కవాళ్లు ఉండాలనుకుంన్నారా వెళ్లారనుకుంన్నారా అంతగా పాడుతున్నారు మ్ ఫుల్ జోష్‌లో ఉన్నట్టు ఉన్నారు అందరూ ఈరోజు అది అయితే ఎగ్ టమాటో బుర్జీ తిను మే ఫుల్ గా
ఆ అదే అదే
కానీ కాంట్లో నుంచి నీళ్ళు కాడుతున్నా హెల్మెట్ అడ్డం పెట్టుకోమనండి మ్
హెల్మెట్ అడ్డం పెట్టుకోడానికి పీజీ కదండి ఇల్లు కాదు కదా ఎర్రగడ్డలు కోయాదు ఆ పిల్లా నన్నీ కోస్తది హ్మ్
మ్ మ్ ఎట్లా మీరు కవచంలాగుండి తనే ఏడుపుకో అ అదే అ మాకు మీరు మేను మార్చి మీరు మా ఫ్రెండ్ కద మాకు డిస్కౌంట్ ఏ
అందుకే రెండు వేలు బిల్ చేస్తే మేము వెయ్యి రూపాయలు ఇస్తామండి వేయిరూపాయలు అలా లేదండి మా ఫ్రెండ్ రెసిపీ అంత కష్టపడి చేసింది మీకు తెలిసిపోతది కదా మరి ఫ్రెండ్ కి మల్ల విలువిచ్చే ఉన్నట్టు ఉండదు కదండి వంటకి గుర్తింపు ఉండాలి మరి మా ఫ్రెండ్ మేము ఎక్కడో పెట్టి చూస్తామనీ ఏ అహం హ మైక్ కి బాయ్ ఫ్రెండ్ గాని, లైక్ పెళ్ళ అయిన తర్వాత వాళ్ళ మొగుడు ఎంతో పున్నం చేసుంటాడండి. మం ఛీ వంటలు చేసి పెడతాది
హలో
వంటలక్క కన్నా మా మా ఫ్రెండ్ వంటలక్క ఎక్కువ ఫేమస్ అండి
ఇంకే మా అదేదో మీద కార్తీక దీపం పంపిస్తే అయిపోతుండ కదా వంటలక్క ప్లేస్ లో ఆ
మా ఫ్రెండు బాగా తెల్లగా బుడ్డగా ఉంటా
అయ్యో అబ్బో మీ ఫ్రెండ్ అంత బాగు కదండీ మా ఫ్రెండ్ కన్నా బాగుంటదా తెల్లగా
సాయి
మళ్ళ చెప్పండి మీరు ఆ యా అసలు ఏ సినిమాకి వచ్చినాయండి
ఇంట్లో మా ఫ్రెండే ఉండాల్సింది
అయ్యో దానికే అండి మీ ఫ్రెండ్ తీయలేదు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది లేకపో సినిమా హిట్ ఐ
ఇప్పుడు అమ్మాయి తీసినాదానికి ఈ ఇండియా మొత్తం తెలుసు మా ఫ్రెండ్ తీసింటే ఈ హోల్ హోల్ ఇండియానే తెలిసిందది, హోల్ వరల్డ్ మీరు చూడాలండి అమ్మాయిని మీరే పెళ్లి చేసుకుంటారు అవి ఎంత అందంగా ఉంటది మా ఫ్రెండ్, అసలు నచురల్ బ్యూటీ మా ఫ్రెండ్ నాచురల్ బ్యూటీ అంటే ఇది తమన్నా ఉంది కదా తమన్నా కన్నా వైట్ అండి తమన్నా తమన్నా కూడా పనికి రాదు ఇంగ
రివర్స చెప్తున్నారని నాకు గట్ ఫీల్ అయి
లేదండి మీరు వాట్సాప్ నెంబర్ పెట్టండి, నాకు నేను ఫోటో తీసి పెడతా అప్పుడు చెప్పండి మా ఫ్రెండ్ ఎలా ఉం
ఆ మల్ల
పాస్
పో ఏదప్పు ఆ
అయితే ఇంకా అసలు ఫోజులయితే వేరే లెవల్ండి కమెంటరీ వాళ్ళు కూడా పనికి రాదు ఆ పిల్ల ముందర
అమ్మో ఎవరైనా వింటే అయిపో పోతానండి మీ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఇంత చెప్తున్నాండి మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేదంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు
అమ్మాయి అం అంతా స్థాయికి వాళ్ళు లేరండి బాయ్ ఫ్రెండ్
ఓ అంత స్టాండర్డ్ భర్త అవసరం లేదా మాట
ఆ అవును
ఇంకా రెక్కల గుర్రమో లేకుంటే ఆకాశం నుంచి దిగొచ్చి రెక్కల గుర్రము యువరాజు వద్దా
చిప్ అది వాడు
అలైతే ఇంకా ద మోస్ట్ హ్యాండ్సం వరల్డ్ వైడ్ ఇదేదో అబ్బ జాన్ కుంగ్ బి వాళ్ళందరినీ తెచ్చి పెడతాం అట్లయితే
వాళ్ళు
దేనికో క్యూయాని వాళ్ళ పెళ్ళికే ఒపుకోలేదండి కొరియావాళ్ళు వాళ్ళందరూ ఆ ఆ ఎందుకంటరండ ది వాళ్ల్ పా వాళ్ళ ఎంత టేలెంట్ చేసి పైకి వచ్చారూ అంటే ఇంకా మీకు రాము ప్రభాస్ అట్ల వాళ్ళు కావాలాఅండి ప్రభా సరిపోతడు ఖాళీగా ఉన్నడు చేసుకోమనండి
మొత్త
ప్లీజ్ అనుష్కకి మోసం చేయాలి అనుకోట్లేదండి మా
వాడు ముసలోడు అయిపోయినాడు
పర్లేదు అనుష్క ఫ్రెండే అంట అర్థం చేసుకుంటది ఏమండి అలా అంటారు ప్రభాస్ ని
అవునండి
ఆ
ఆ బాయండి అండి వదిలి పే చాయ్
పండు క్లైమెట్